ఆహ్ హలో
హలో
ఆ హలో నమస్తే అండి ఏం చేస్తున్నారు ఆ హలో
ఏం లేదండి ఊరికే కూసున్నా మాత వస్తుందండి
ఆ వస్తుందండి ప్పుడు ఉమ్ ఆ వస్తుందండి మీకు వస్తుందా
ఆ వస్తుందండి ఇగో మా ఇంటి ముంగటళ్ళు రోడ్ మీద కుసోని మీటింగ్లు చెట్లు పె రూ ఆ పక్క ఆ పక్క ఇల్లులు ఏం జరుగుతు తుంది ఈ పక్కా ఇల్లులో ఏం జరుగుతుందని చెప్పుకుంటు చెప్పుకుంటాన్నామ్మని ఇకు సని
ఆహా ఆ అది అట్లా ఎందుకు చేస్తున్నారండి టైం ప్పసవతులేదా మీరు
అవునండి టైం గడిసిపోతదండి ఇప్పుడు నిద్ర కూడా వస్తలేదైతే బట్ ట గుసున్నం అండి ఇ అన్ని ముచ్చట్లు చేసుకుంటాన్న మండి
మరి మీ మరి పిల్లలు పడుకున్నారా పిల్లలు
లేదండి మా పాపాయగో మా ఏరాల ఇంట్లో
ఆ అవునాండి ఇంకా మీకు స్టడీ గురించి చెప్పండి అండి స్టడీ అండి మీరు ఎంత చే ఎంత చదువుకున్నారండి
మేమా అండి డిగ్రీ డిస్కంటిన్యూ అయిపోయిందండి
అవునా ఎందుకండి డిస్కంటిన్యూ చేశారు జనరేషన్
ఆ అవునండి ఇగో మా పేరెంట్స్ నా నాకు డిగ్రీలా అడ్మిషన్ అయింది అంబేద్కర్ లా ఓపెన్ డిగ్రీ చేస్తా అని అనుకున్నానండి అయితే ఫస్ట్ సేమ్ రాసి చిన్న సెకండ్ సెమ్ వరకు మాకు ఎంగేజ్ మెంట్ చేసేసారు ఇక పెళ్ళి తర్వాత రాపిస్త అంటే మా ఆయన ఇగా రాపియాలేదండి
కానీ మీరు పోస్ట్ చేసి చేయండిండి రాసి అయితే ఉంచుకోండి క్లియర్ చేసుకొని ఉంచుకోండి అండి బ్యాక్ లాగ్స్ చెప్పలేం కదా మనం ఏది ఏదన్నా చేసుకోవచ్చు
అవునడి అదే అనుకుంటాన్నా దా ఉన్నాయి కొంచెం ఫైనాన్షియల్
ఆ ఇగా అవి అయితే ఉంటాయి తా ఉంటేనే ఉంటాయండి ఇక త తప్పదు ఇగా మ్యారేజ్ అయిన తర్వాత మనం
అవునండి ఇకా ఇప్పుడు నేను అవునండి ఇలా అదే ఆలోచన ఉన్నామండి ఏదైనా చేయాలండి అ
చేయాల్సిందే అండి ఇక మనం మన ఫ్యూచర్ అయిపోయిందనుకోవాలి ఇంకా పిల్లల రషన్ తీసుకోవాల్సిందే అండి అవునండి మా పి పిల్లలు పెద్దగానే ఉన్నారు పాప ఫస్ట్ ఇయర్ అండి పాప టెన్త్
మా పాప చిన్నగానే
ఆ ఇంకా అడ్మిషన్ చేయలేదండి మీ పా
ఆ చేయలేదండి ఆమె టూ ఇయర్స్ ఇప్పుడే కంప్లీట్ అయినాయి
ప్పయాలనుకుంటున్నారు మీరు
ఇక అప్పుడు వరకు చూడాలండి ఇప్పుడు ఫైనాన్షియల్ ఎట్లా ఉ అంటే మా ఆయనకి బిజినెస్ లా
ఆ ఆ అయితే పాపకి మీరు ఇంట్లో నేర్పించండి అండి నేర్పిస్తున్నారా ఏమైనా నర్సరీ వేయకుండా డైరెక్ట్ ఎల్క కేజీ వేసేయండిండి
ఆ మీకు రైటింగ్ వస్తలేదు గానీ చెప్తుందండి ఓరలు వస్తుందండి ఓరల్ అన్ని చెప్తంది అది బాడీ పార్ట్స్ చెప్తది ఆ ఆపిల్ నుండి ఆ ఎక్వరకు చెప్తది
ఆ అట్లానే నేర్పించండి. అండి అవును
పాప వస్తాది. పోయం
ఉ
బటర్ఫ్లై బటర్ఫ్లై అంటది.
ఆ అదే అదే చూపించుకుంటూ మనం నేర్పించుకుంటూ అయిపోతదండి. నర్సరి మొత్తం ఓవర్ ఆల్ తెలుసు ప్రేమ్స్ అవి ఉం ట్రేస్ లేకపోయినా వాళ్ళకి ట్రేస్ నేర్పియాలి. కాస్ చేపిస్తే మంచి మంచిగా రాస్తారు. ఇంకా వాళ్ళు చాక్పిస్ ఉన్న ఒక టీ స్లెట్ తెప్పించి తనకి ఇంట్లో ప్రాక్టీస్ చే నేర్పియండి మేడం అయిపోతాది. ఆ వాళ్ళకి లక్ అవునండీ. తనకి పెన్సిల్ చిల్ పట్టడం రాదనుకొండి. పెన్ను అది ఇప్పుడు మన ఈ సెల్ చూపిస్తున్నారు. రబ్బర్ పెట్టొచ్చు ఫింగర్స్ కి పెడితే ఒక రెండు రోజులు పిల్లలు కొంచెం భయపడతారు. అనుకో నొప్పి అయినట్టు అనిపిస్తది. కానీ ఆ లబ్బరి బ్యాడ్ పెడితే ఏం కాదు. నార్మల్ నెంబర్ పెట్టకండి. రబ్బర్ బ్యాండ్ పడితే తనకి పెన్సిల్ ఆటోమేటిక్ పట్టడం వస్తది. వాళ్ళకి
సరేనండి. ఇంకోసారి చేస్తామండి. అట్లా రాకు
ఆ ఆ మాక్సిమం అలవాటు చేసుకుంటేనే ఇంట్లోనే అక్కడ తొందరగా క్యాచ్ చేస్తారు. అయిపోతది అంత రిస్క్ చేయాల్సిన అవసరం ఉండదండి. మనకి తన పా ఆ పాప తర్వాత నెక్స్ట్ ప్లాన్ ఏం లేదా అండి.
ఆ లేదండి. లేదు ఇప్పుడు మా పాపనే సరి పోతలేదండి. బాగా ప్రేమ బాగా రోజు ఉల్కి అతి నండి మా పాప
ఓకే ఓకే అండి ఉ ఉ ఇంకా మీ అత్తమ్మ మీ ఆయనా ఇంకా మీరేనా ఇంకా
అవునండి మా బిపి, షుగర్ పేషంట్స్ అండిమా అత్తమ్మ బీపి షుగర్ అన్ని ఉన్నాయి
అవునా మరి ఎట్లా కోర్సెస్ సరేనా
ఆమె టాబ్లెట్లు అన్నీ జే ఏసు కుంటది తినుకుంటనే ఉంటదండి తింటది తింటది తింటది ఆమె అన్ని
ఆ ఇటు టాబ్లెట్స్ తినడం మళ్ళీ అటు వెంట ఆ అంటే ఏమంటారు కోర్స్ ఆపుకోరు అన్న ఇగ తినడానికి స్వీట్ అది తింటారా అండి అట్లయితే బాగా
ఆ స్వీట్ ది హాట్ ఐటమ్స్ కదండి హాట్ ఐటమ్స్ అయితే తినుకుంటా ఉంటది అది ఇది ఏదై ఏదైనా చేస్ కుంటా తీస్ తీన్ కుంటా అది ఉ మా అత్తమ్మ మంచిగా ఉన్నదండి చిట్టి పాపలాగా ఉన్నది
అవునా అండి అరే మీ అత్తమ్మ గురించి మంచిగనే కామెంట్స్ చేస్తున్నారు కదా అండి
అవునండి మా ఇగో మా అత్తమ్మ ఇక్కనే కూసోని వింటాందాం
ఆ అవునా ఓ మంచి అత్తమ్మనే ఉన్నా మీరు మంచిగా కామెంట్స్ చేసుకుంటా
ఆ మా మేము ఫ్రెండ్స్ లాగా ఉన్ టమండి ఇగో ఎవరితోని ఏమో మాట్లాడుత నరు అన్నీ అచ్చి కూసున్నారండి అయితే విను కూసో దా అని చె పినాఅండి అందుకోసం చెప్తన్నా
అరే బా నిర్చో అవునా ప్లీజ్ ఒకే ఓకే హు ఇగ కలవాలి అట్లనే అనుకుంటరు ఇప్పుడు మనం నేను కూడా బయటకు అచ్చిన సిగ్నల్స్ రావట్లేదని బయట కూర్చొని మాట్లాడు తున్నా ఈ యా ఎవరైనా అదే అనుకుంట్రు ఇవ అందరూ మాట్లాడుతున్నరు.
ఆ అందుకోసం అయినా కూడానే మేము రోడ్ మీద మాట్లాడుత ఉండలేం కదా అండి. మా మెట్టల్ మీద కూర్చొని
అవునండి అది ఇగ వ అర్దం చేసుకుంటరా అది అర్థం చేసుకోరు అ ఈ రాత్రి గాడ గుస్సోని మాట్లాడ సందేహపడతందిమా మాట్లాడతాంది అన్ని నాఫేస్ చూసి
చేసేటోళ్ళని ఎవరు కోషన్ చేయరు.
చెయ్యరండి అవును ఇగ అంతే
నొ వాళ్లకే కొషన్లు వస్తయి.
మానండి ఆ ఇంకా ఇంకేం విశేషాలు
ఆ
గ ఆ ఏమంటరు. కుకింగ్ కుకింగ్ చేయడంలో ఏది ఇష్టం అండి మీకు.
నేనా నాకండి వంట చేయడం హలో ఆ పప్పు చారు అంటరు చూడు. అది బాగా ఇష్టం అండి నా చెయ్యడం కూడా ఇష్టం తినడం కూడా బాగా ఇష్టం చికెన్ కర్రీ బగారా రైస్ ఈ మూడు ఉంటే కడుపు నిండా తింటా అండి అది బిర్యానీ అవి ఉంటే ఒక పూటనే తినవుద్
ది కూడా కాదు
అవునాండి బగారా రైస్ కటి దాల్ చికెన్ సూప్ ఉంటే కూడా చాలండి పీస్లు కూడా
ఆ తినొచ్చు మంచిగా మ్మ్ ఇంకా మీ అయినకి ఏం డిష్ అంటే ఇష్టం అండి స్వీట్ ఆ హార్ట్ ఆ అండి
స్వీట్ ఇష్టం మే ఓ కానీ హాట్ ఇట్లా మొత్తం నాన్ వెజ్ జే తింటడండి
అవునండి మీరు తినరేమో. తినార్ కదా ఊకె నాన్ వెజ్ మరి మీరేం చేసుకుంటారండి.
పప్పు టమాటా
మ్మ్ ఆ ఆ ఆ ఈ అంటే
బెండక్ కాయ ఫేవరెట్ అండి ఫ్రై చేస్ కొని తింటాం
ఆ ఇప్పుడు స్టడీ పర్పస్ రామన్నము ఈ జెనరేషన్ లో స్టడీ చదువుకున్నాం చదువుకుంటున్నాం మన జనరేషన్ చదువుకున్న చదువు కి డిఫరెన్స్ ఏం కనిపిస్ స్తుందండి మీకు కొంచెం
ఉన్నాయిడి అవునండి ఇప్పుడు వింట అంటున్నాం కదా మా మా స్టడికి స్టడీ కి బాగా డిఫరెన్స్
ఆ అదే మన పేరెంట్స్ ఏది తో మనకి మన మిడిల్ క్లాస్ కాబట్టి అంత స్థోమత లేక మనకి ఏదో నార్మల్ స్కూల్ స్కూ లో చదిపించారు సో ఇప్ దాన్ దాని ఎఫెక్ట్ మనకి ఇప్పుడు మన ఫ్యూచర్ కి పడుతుందండి అసలు
అవున అనుపండి మా పిల్లల్ని కూడా మేము సద్ చదువు ఇట్లా లేదు కదా అండి మాకు ఆ నాలెడ్జ్ లేదు ఇప్పుడు నర్సరీ లెక్కేజి ఇది వాళ్ళకి బాగా నాలెడ్జ్ ఉన్నయి
ఉందండి అదే ఇప్పుడు మనం మనకి ఇలా అయిందనే కదా మన నెక్స్ట్ మన పిల్లలు అలా కావద్దనేసి ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ మన పిల్లలకి ఇస్తున్నాం మనం కానీ మనం పిల్లలు ఏమి చేస్తున్నారు అది యూటీలైజ్ చేసుకోవటం లేదు వాళ్ళ మొబైల్స్ ఫోన్ చూడట్ డమ్ మొబైల్స్ తోని యూస్ చేయడం ఆ వాళ్ళకి ప్రతిది ఆ నెట్ నెట్ లోనే వస్తది చూసుకో చూసుకొని రాసుకుందాం అనేది ప్రతిది ఆన్ డెవలప్మెంట్ కూడ ఉంది మళ్ళీ అందులో ఓ వేస్టేజ్ కూడ ఉందండి ఇగ కొంచెం ఈ జనరేషన్ లో ఆ వాళ్ళను మనం అబ్జర్వేషన్ చేస్తూనే ఉండాలి అదే మనం మంచి చదువు ఆమ్ మనం చదువుకనింటే మనం మనకిప్పుడు వాళ్ళ పిల్లల బుక్స్ తో కూడా మనం నా నాలెడ్జ్ అనేది గ్యాదర్ చేస్తున్నాము అన్
అవునండి
మన బుక్స్ లో అంత నాలెడ్జ్ లేక ఉండే కదా మనకు అప్పుడు ఏ మనకు సిక్త్ సిక్స్త్ సెవెన్త్ కు వచ్చిన తర్వాత ఆ బుక్స్ లో అవి ఉండేవి. ఈ ఇప్పుడైతే నర్సరీ, ఎల్కేజీ యూ కుజులు మొత్తం ఉందండి. చిన్న పిల్లలు మంచి చెప్తున్నారు అన్నట్టు. ఇగా బేసిక్ ఇంకా తెలుగు మీడియం అసలు ఎవరు చదివిపిస్తలేరు. ఇన్ కేసి విలేజ్ వాళ్ళు కూడ ఎవ బాగా చద చదిపిస్తలేరు ఆ విలేజ్ వాళ్ళయితే ఎంత కష్టపడి బస్సు కు పెట్టి పంపిస్త. టు కిడ్స్ ఉన్నారు. పిల్లలు నాకు అయితే ఎంత అమౌట్ అయినా పర్వాలేదు పిల్లలని చదిపియాలిని ఒక వాళ్ళ కష్టపడి విలేజెస్ వాళ్ళు కూడా ఇంకా వాళ్ళే ఇంప్రూవ్మెంట్ అవుతుందని ఇక సిటీస్ వాళ్ళకు
అవునండి
అసలు అందుకే ఇక మనం కూడా ఇప్పుడు, మనం కూడా ఇప్పుడు, మన చదువు అంతే అంతే అని అనుకోకుండా మనం కూడా ఇప్పుడు మొబైల్ ఉంది. కాబట్టి అందులో అన్ని యూటిలైజ్ చేసు కోవచ్చు మనం కూడా ఇ ఏదైనా చూసుకుని నేర్చు చెప్పుకుంటేనే మనం నెక్స్ట్ ఫ్యూచర్ లో మన పిల్లలకి ఇంకా ఏం తెలియకపోయినా మనం చెప్పడానికి కొంచెం బెదురుతా బెదిరిస్తేనే పిల్లలు వింటారు. లేకపోతే మన రాజ దనిసి మనం చేసేస్తే నీకే రాత నాకేం చెప్తావు అన్నడు నెగలెట్ గా మాట్లాడుతారు.
బాగా నాలెడ్జ్ దొరికినాయిండి. థ్యాంక్ యూ అండి మళ్ళా వాళ్ళు చేస్తానండి.
మళ్ళీ కాల్ చేద్దామండి ధన్ ధన్యవాదాలు, థ్యాంక్ యూ అండి. అ